ఆ వినిపిస్తుందండి తీసుంద మీకు
ఆ వినిపిస్తున్ చెప్పండి ఏం లేదు ఒకనే ఉన్నా
అ జా తిన్నారా ఆ లే ఏం లేదుగాదేం లేదు మా సైడ్ అంత చెయ్యరు కాదు ఉగాది అ
చెయదా
ఆహా అంతా ఇదిగా ఏం చెయ్యరు మీరు బా చేస్త స్తార ఉగాది
ఉంది
ఏమేం చేస్తారు ఫుడు
ఓలీగాల్ తెల్సా
స
ఒలీగలు ఇంకా ఏమనా స్వీట్ మనకి ఇష్టమైన గులాబ కొన్ కానీ ఏదైనా స్వీట్ ఎక్కువ చేస్తారు ఇంకా అన్నం పులిహోరా వంకాయ్ గుత్తు వంకాయ్
ఆ అన్నీ ఐటమ్స్ చెస్త స్తారా ఇంట్లోనే అంటే క్యాటరింగ్ అట్లా కం లేదా ఇంట్లోనే చేస్తారా ఇ
ఆ ఇంట్లోనే గుడికి తీసుకెళ్తాం కదా అమ్మ నైవేద్యంగా పెడత తాము బాగుంటుంది ఉగాది బా చేస్తారు ఉయ్యాలేస్తారు ఫెస్టివల్ ఉగాది అంటే ఉయ్యాల మిసైడ్ యేస్తారా ఉయ్యాల
ఆ మా సైడ్ ఏం లేదు మా సైడ్ కలర్స్ చల్లుకుంటారు
ఎయ్ అట్ల కాదు ఉయ్యాలేస్త స్తారు పెద్ద చెట్టుకీ అక్కడ అందరు వస్తారు ఇంకా పెద్దోళ్ళు అందరు ఆడు ఇంకా ఆ రోజంతా అంటే టూ డేస్ ముందే ఉగా ఉయ్యాలేసి
ఇంకేంది మా సైడ్ అయితే కలర్స్ చల్లుకుంటారు ఈవెనింగ్ టైమ్ అంతే
ఉ హూ కొత్త బట్టలొస్తయ్ నాకైతే అదే
టైమూ
ఇంకా బాగా జరుగుతుంది
పచ్చడి తెలుసా
ఆ ఉగాది పచ్చ చ్చడి తెలుసు కానీ టేస్ట్ చేయలేదు ఎప్పుడు ఒక్కసారి కూడా
అసలు టేస్ట్ చేయలేదా
ఆహా
వామ్మో హా మీరు ఇంట్లో తినలేదా
ఇంట్లో మా సైడ్ వచ్చి చెయ్యరు చెయ్యము ఒక్కసారి కూడా చెయలేదు ఇంట్లో మా ఇంట్లో అయితే ఏమో అది చిన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి చేయలేదు అంటే ఇంక ఇప్పటికీ చేయలేదు వాళ్ళ
ఓహో
ఇంకా సరేలే అది కూడా అదృష్టం ఉండాలి తినాలని అంతే ఆహా ఏక్ ఎక్కడికి ఏళ్ళలేదు
అంటే పిలుస్తారు కదా ఫ్రెండ్స్ ఎంటి క్రమానేయ
అందరు హాస్టల్స్ లో ఉన్నారు ఇంకెకవరకు పిలవరు అందరు హాస్టల్స్ లో ఉన్నారు ఇంకా
హలాయదా
ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా లేరు
అవునా
తింటే హలీం తినాలా బయట అంతే హలీం బాగుంటది తిందాం మటన్ హలీం బాగుంటది అంటారు నేనైతే చికెన్ హలీం తిన్నా బాగుంది ఉ టెస్ట్
అంటే ఎట్లుంటుది స్వీట్ ఆ
అంత స్వీట్ ఉండదు అంత వేసి బాగా చేస్తా టేస్ట్ టేస్ట్ అయితే బాగానే ఉంటాంది నాకైతే నచ్చేది కొంతమందికి నచ్చదంటారు కానీ బాగుంది నాకైతన మటన్ హలీం తినాలనుకున్నా ఇంకా పండగ అయిపోయింది ఇంక ఎక్కడ చేయరు
హ్మ్ అవును అదేదో సీజన్ అయింటే బయటనా దొరికేది కేది కదా అవును మరి ఫ్రెండ్స్ లేరు అంటూన్నారు ఎట్ల తిన్నావు
డ్ సైడ్ పెట్టుకుంటారు
అంటే అక్కడ టేస్ట్ ఉండదు అట్లా అని చెప్తుంటారు కదా ఇ ఇట్లోదే టేస్ట్ ఉంటది ఎలా అని
అంటే కొన్ని రెస్టారెంట్స్ లో పర్టికులర్ గా దానికోసం పెడతారు కొన్ని దగ్గర అట్లా అక్కడ ఒకటే బాగుంటాయి కాస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ తీసుకుంటే చాలా ఎక్కువ అయిపోతది ఇద్దరు తినొచ్చు
హండ్రెడ్ కి ఇద్దరా అంత ఇస్తారా
పెద్దదే ఉంటది కానీ మనం తినాలి కదా ఒకరు తినొచ్చు కానీ మనం తినలేము
ఊహు అంటే ఎట్లుండేది అంటే ఇకమన్నా కొంచెం ప్రిపరేషన్ అట్లే ఏమన్నా తెలుసా అంటే ఎట్లా అ
ఆ అ తెలిదు
అంటే ఏమేం తగు అంటే తిన్నప్పుడు ఈ వేసింటారని తెలుస్తది కదా
అది అయితే చికెన్ నాకైతే చికెన్ తెలిసింది పప్పు పప్పు ఉంటది కదా కొన్ని పప్పులు ఉంటాయి దానికోసమే అవి నానబెట్టి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఇంకా కొన్ని ఉంటాయి అవి అవన్నీ కలిపేసి మంచిగా ఉడకబెట్ట చికెన్ కూడా మంచిగా స్మాష్ చేసి దానికి కావల్సినవన్నీ మెటీరియల్స్ అవేవి ఉంటా గరం మసాలాలు అన్నీ అవన్నీ ఎట్లా చేస్తారు అది కూడా నాకు అంత తెలిదు బయట తినిందే
ఎక్కువ గీ టేస్ట్ వస్తాది కదా
ఆ గీ ఎక్కువ వేస్త తరు
న రీన్స్ట చేసా
లాస్ట్ లో బాగుంటది అది ఆ అది అది ఏమంటే చూడ్డానికి అంత బాదం బాదం కాదు జీడిపప్పు జిడిపప్పు నిమ్మకాయ వేసుకొని తింటుంటే బాగుంటుది అది అంటే ఫస్ట్ టైమ్ తిన్నా కదా బాగుంది ఇంకెప్పుడు తి ఒకసారే తిన్నా
అ
ఇంకా తినాలన్నా ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరు మనకు
మాకున్నా వేస్ట్ తెచ్చి తెచ్చియ్యరు
హహ
బిర్యానీ పార్టీ ఒకటే ఇస్తారు ఇంకేంది తెచ్చేయరు
ఆహ ఇంకే మరి మీరి
ఆ హాస్టల్నేే ఉన్న
కెల్లాల
ఆ వెళ్ళాము ఇక్కడ జ్వాలాముఖి అమ్మవారని ఉన్నారు అక్కడికి వెళ్ళున్నాము సూపర్ ఉంది టెంపుల్ మాత్రము అన్ని టెంపుల్స్ ఉన్నాయి అప్పుడైతే అంటే టు రూటు వలిగొండ రూటు వరిగండ రూటు హాస్పిటల్ పక్కన సూపర్ ఉంది టెంపుల్ మాత్రము గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన
ఈ నెల్లూర్ లోనా
ఆ విస్తరా కాలేజ్ రూటు
ఓ ఆ అక్కడ దగ్గరే కదా మీకు చూడలేదు ఎప్పుడు ఇక్కడ రాజరాజేశ్వరి గుడి అయితే
హ్మ్ ఇక్కడ సూపర్ ఉంది సేమ్ అక్కడికాక్క లెక్కే ఉంది ఇక్కడ కూడా చాలా దేవుళ్ళు ఉన్నారు ఒ
అంద రొక్కేనే కదండి ఆ లక్ష్మీరామనవమి
ఇంకా అక్కడైతే ఈనా ఈ అంటే తోటి మొత్తం ఉంటాది చూడు ఆంటే గుడి కోసమే తోట పెడతారు చూడు అట్టా కూడా ఉంది మేమై టే మామిడికాయలని పెరుక్కోని వచ్చేసాం అక్కడ మామిడికాయలు తింటే చాలు మామిడికాయలు ఆ అయినయి అంటే అంత పెద్దవేం కాదు చిన్నవి
ఊహూ
మళ్ళీ అంగటి నుంచి అటే వెళ్ళి శివాలయానికి ఎళ్ళాం ఇంకా పాత గుళ్ళు ఉన్నాయి అక్కడే
హ్మ్
అయితే బానే ఉంది వెళ్ళలేదు అసలు నాకు తెలీదు అది గుడి అక్కడ ఉందని కూడా ఆ రూట్ లో ఉందని
ఊహూ
నేను ఇక్కడిక్కడే ఎక్కడ రాజరాజేశ్వ
ఇంకా అక్కడ రీల్స్ లో చూపిస్ తచూరి అంటే ఫ్లవర్ మిడిల్లో శివలింగం వచ్చి
ఆయ్
చెట్టు కూడ ఉంది ఆఫ్ ఫ్లవర్ కూడ ఉంది అక్కడ స్మెల్ సూప్పర్ ఉండది మ ఇంకా వెరైటి వెరైటిగా ఉన్నాయి చెట్లయితే గిన నేనేమ్ అన్లేదు పోయినా వ
ఏమో వెల్ ధా టైం రావాలా దానికి కూడా నేనైతే ఒకటే అనుకుందా అదృష్టం ఉంటే ఎప్పడికైనా వెళ్తాం మేము అట్లాంటి వా ఉమ్ గోకాార్టింగ్ దిన్న బావుందంట
అక్కడా
గోకాట్ తెలుస గోకట్ంది వ
ఆహా ఎక్కడా
అదె జెప్పు ఈ రూట్ అది ఎక్కడో తెలీదు నాక్ తెల్సి దగ్గర్లోనే అనుకుంటా ఒక టెన్ ట్వంటీ కిలోమీటర్
ఆ ఏమేమి ఉంటాయి
అంటే రీల్స్ లో వస్తాయి చూసావా జిప్ లైన్ జిప్ లైన్ చాలా అంటే ఎంజాయ్ చేయాలంటే అట్లాంటి
ఆ ఇది నేమ్ ఒకసారి చెప్పు
గోకాట్ గోకాటింగ్ దానికి చాలా ప్లాన్సే ఉన్నాయ్ అక్కడికి ఎల్లాలి కదా కానీ అమౌంట్ ఉండాలి చేత్లో అంతే
పని పాట్ లేకుండా అవును అంటే ఏ లేకపోతె ఎట్లో గట్ల పెడతాము
కానీ ఎంజాయ్ చేయ్యాలా లైఫ్
అవును గుడికి ఎక్కడికి వెళ్లావ్ ఉగాదికి అంటే గుడికి అట్లా
ఆ వెళ్లా అక్కడే ఇద్దరు పిల్లలు మాకు వా అమ్మ వారే దొడ్లమ్మవా ఎల్లమ్మవా ఇద్దరు దేవుళ్ళు వాళ్ళిద్దరూ గుడికెళ్లేసి
హ్మ్
బానే ఉండింది బా జరిగింది ఉగాది అయితే ఆ పర్లేదు ఇంటి కెళ్లా కాబట్టి
సరే
హ్మ్ సరే
ఎందుకు రాదు బడి